ఆహ్ చెప్పు ఏం చేస్తుండ్రు. హలో.
అది చూసుకుంటావా మరి.
చూద్దాం అది కూడా నా పండగ
మళ్ళీ ఇదే హస్టల్కి వస్తావా వేరే హస్టల్కి పోతావ.
ఏమో వస్తే ఇదే వస్తదని ఎగ్జామ్ వ్రాసి వెళ్ళిపోదాము అని చుస్తున్నా. మళ్ళోచ్చి హాస్టల్లో ఉండే ఉద్దేశాం ఏం లేదు.
మీ అంతా మళ్ళీ ఎందుకు అవును అసలు.
ఆహ్.
నీకు ఎప్పటి వరకు ఉంది హాస్టల్ది.
ట్వంటీ ఫోర్ల ట్వంటీ ఫైవ్ ఉంది.
ఆహ్.
ఈ పండుగ ఉంది కదా ట్రైన్ కి. ఓన్లానే.
నేను ఇంకా ప్రిపేర్ కానింకాన్నా ఒక వన్ వీక్ అన్నా ఉండాలి కష్టంమైత్. తది ఏం చేస్తావ్ ఇగ.
అవును.
ఉమ్ జో ఎప్పుడు రాస్తాదంట అడిగినవ దాని.
ఆమె నేను రాసినప్పుడే రాస్తా అని చెప్పింది.
ఎప్పుడోస్తది ఎప్పుడు ప్రిపేర్ అయితది అసలు ప్చ్. ఆమె కూడ ఘోరమైంది దాని బతుకు ప్చ్.
అదే ఇంట్లో సిచువేషన్ ఏది ఏం చేస్తాం ఇగ.
పాపం అనిపిస్తుంది దాన్ని గురించి ఆలోచిస్తానైతే.
అవును.
ఏ నేను అడుగుదాం అనుకున్నా నేను మెసేజ్ చేసినా కూడా ఆమె రెస్పాండ్ అవ్వదు.
ఫ్రాంగు.
ఎందుకులే అని ఉమ్.
ఆమె ఎమో బియడ్ నుండి వచ్చింది.
ఉమ్మ్. అప్లై అదే ఆ సర్టిఫికెట్స్ అప్లై చేయనికె తిరుగు. అంటగదా.
ఆహ్ స్థానే సరిపోతది.
ఉమ్.
అలాా
మరీ ఏం చేయాలనంటే. మరి ఇప్పుడు హాస్టల్ వేకెట్ చేసి పోయినా కూడా ఇట్లా ఎన్ని డేస్ కి పెడతారు మాకు కరెక్ట్. చెప్పనం మేము హాస్టల్ లో ఉంటున్నాం. మాకు హాస్టల్ ఫీకి ఇబ్బంది అయితుంది అనేసి చక్కగా అనుకొని రండీ. ఎగ్జామ్ డేట్ ఫిక్స్ చేసినాక ఈ డేట్. చెప్పినంక వన్ వీక్ ముందు వచ్చి ఎగ్జామ్ కి ప్రిపర్ ప్రిపర్ కాండి.
అదే ఇప్పుడు చేస్తానా అదే అడగాలే రేపు ఏట్లానా అడవి చూడాలి,
అరే ఖైరతాబాద్ లా మా ఫ్రెండ్ ఉంటది. వన్ డే కి ఇంతా అన్ని ఉంటది అక్కడ ఆడ తక్ తక్కువ ఉంటది అలా నుంచి అడుగుతా ఆమె కార్ ఖైరతాబాద్ డీటెయిల్స్, అనుకుంటా హాస్టల్ కి పోండి ఎందుకంటే టెన్ డేస్ కి అయి కూడా, ఫుల్ తీసుకుంటది, ఆంటి పైసలు
అదే తక్కువలో ఉన్నా కూడా ఏం కాదు నే దగ్గర్లో జాబ్స్ ఉండేది దాంట్లోకి చూసుకుంటే, ఇక్కడ ఉన్నా కూడా మనీ ఎంత ఎక్కువైతుంది.
దగ్గర అంటే కొంచెం దూరమే ఇక ఖైరతాబాద్ కి ఇక్కడికి ఎంత పది నిమిషం పదిహేను నిమిషాలు పడుతది.
అట్టన ఏదన్నా జాబ్స్ చూసుకోవడమే కదా ఇగా ఎగ్జామ్స్ ఎం ఉన్నాయి. వన్ వీక్ లో రాసేస్తాం అనుకుంటా ఆ డ్యూటీ ఇంటికాడే ఉంటా కదా ఎలాగ్ ఎగ్జామ్ రాసే దాకా
అంటే ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు ఇక్కడికి వస్తారా,
ఆ
వచ్చినపుడు ఇక్కడికి వస్తారా,
ఎగ్జామ్స్ అప్పుడే వస్తాం, ఇగా రాము
ఆహా ఇంటర్వ్యూ అప్పుడు ఎట్లా వస్తారు, మరి
ఇగా వచ్చి ఉంటాం మేమన్నా పడితే జాబ్స్,
ఆ కానీ హాస్టల్ నుంచే ఇంటర్వ్యూకి వస్త అంట మీరు ఎప్పుడు చదువుతారు కష్టం అయితది మళ్ళా,
అందుకే ఏమన్నా బుక్స్ తీసుకెళ్ళి చదువుకుంటాం, ఇంటి అడిద ప్రిపేర్ ఆడే కూడా ప్రిపేర్ అయవచ్చు హాస్టల్ లోనే ప్రిపేర్ అవ్వాలని ఏముంది.
అదేదో ఉప్పలా హాస్టల్ ఉప్పల్ లో హాస్టెల్స్ తక్కువనే ఉంటాయి, హాస్ట అంటే ఏంటంటే మొత్తం చదువుకోవచ్చు ఇంటికడితే ఆ వర్క్ ఈ వర్క్ అని అదే సరిపోతుది ఇంకా టెన్షన్ అన్ని ఇంసదు
ఎక్కడికి ఎక్కడ లోపడా
ఆడ అంత నాకు కూడా తెలిదు ఉప్పల్ సైడ్ అయితే తక్కువ ఉంటాయంట, హాస్టల్ వి ఉప్పల్లా ఐకేఎస్ అని ఒక కంపెనీ ఉంటది.
ఉ
మంచి ఆట వస్తే మాత్రం హాస్టల్ ఫీ తక్కువ శాలరీ కూడా కొంచెం తక్కువనే ఉంటది.
ఎంతోగాంత ఫస్ట్ అయితే ఎంతో కొంత ఉన్న తర్వాత పెరుగుతది, కదా ఎట్లా అయినా
ఊ ఇక ఫస్ట్ ఎందులో ఒక దాంట్లో దూరుతనే బట్టరే కదా,
అదేగా మది ఏది లేకుండా పోతే ఏం లేదు అని ఒక పేరు ఒకటి తప్ప ఏం లేదు,
అవును
నువ్ వస్తేనే హ్యాపీగా ఉంటది చెప్పడి ఇంట్లో కూడా ప్రేజర్ ఎక్కువైతుంది
ప్రజలు అవును ఇంట్ల నుంచి కూడా టార్చర్ ఉంటది ఒక్కనొక్క టైం లో
మామ్
ఏం చేస్తాం
మేము అప్పుడు ఇక ఎగ్జామ్ రాసిదాక వెయిట్ చేయాలి ఏదో రాపిచూ ఫాస్ట్ ఏచూ చూసుకోవచ్చట కదా ఇట్లా ఎగ్జామ్ రాక
చూసుకోవచ్చు బట్ ప్రాబ్లమ్ ఏంటంటే నువ్వు జాయిన్ ట్రైనింగ్ అయిపోయి జాయిన్ అయి, అప్పుడు ని ఎస్పిసి ఏదైతే ఉంటందో అది అడుగుతారు నెంబర్ అడుగుతారు. బాగేనండి,
అవును
మెంబర్షిప్ ఐడి అడుగుతారు, అదే ప్రాబ్లమ్ అయితది. నాన్ సర్టిఫైడ్ చేస్తావ్,
ఎంత ఉంటాది నాన్ సర్టిఫైడ్ అయితే
నాన్ సర్టిఫైడ్ అయితే ఫిఫ్టీనో సిక్స్టీనో ఉంటది.
ఫిఫ్టీన్ సిక్స్టీన్
హుమ్ తక్కువ ఉంటంది ఇంకా మెడికల్ క్లారెస్ అయితే అది ఇంకా తక్కువ ఉంటుంది సర్టిఫైడ్ ఇక తక్ విస్తున్నాడు
ఆ ఏమో ట్రై చేదాం ఇక వన్ వీక్ అయితే రాస్తాది కాద
అసలు ఎట్లా అంటే ఎవ్రీ త్రీ వీక్స్ కు ఉంటాది
త్రి వీక్స్ లో వెళ్తాద
ఆ ఎప్పటికి ఉంటాయి అల్లా కానీ ప్రాబ్లమ్ ఏదంటే వాడు వర్క్ లేనప్పుడు వాడుది తీసేస్తాడు అదోక్కటే బాధ అక్కడ
అవున మరి అట్లా తీచేస్తే మేము ఏ ఇ ఉండాలి వారు అప్పుడు మళ్ళా దోలాడుకోవాలంటే కష్టం కాదు మాకు
అవును మా ద మా దాంట్లో బెనిఫిట్ ఏంటంటే మా దంట్లో తీసారు మోస్ట్లీ
పడయా మరి అసలు మీ దాంట్లో
ఇప్పట్లో మస్తు కష్టం ఇప్పుడు ట్రైనింగ్ అయితున్న ట్రైనింగ్ వాల్లకి ఇప్పుడు మాకు ప్రాజెక్ట్స్ ఎక్కువ ఇంకా లేవు యాడ్వ్వలే ఉంటే ఉంటది కొత్తూండి అంటున్నారంట వాళ్ళని
మ్
మ్
మరి ఏం పడే ఛాన్సెస్ ఏం లేవా మీ దాంట్లో
ఇప్పట్లా బడువు కొంచం టైమ్ పడుతుది
ఏమన్న పడతాయంటావా మార్చ మళ్ళా ఏమంటరు ఏప్రిల్ లాట్లా
పడితే ఆప్టంలో పడతాయి మీ అదృష్టం మంచి ఉంటే అళ్ళొస్త మాత్రం ఇక సెటిల్ ఇక లైఫ్ ఇక ఏ బాధ వద్దు ఇక
రావాలని కోరుకుంటామా ఏందు
కోరుకో మంచియి రంజాన్ డేస్ అన్ని మంచి మొక్కుకో ఏదొ ఒకటే గట్టి గట్టిగ ఇస్తాడు ఏదైనా
అదే ఇంకేమున్నాయి మాకు మొక్కకునేదిగాని
మ్
ఎంత మొక్కుకున్నా లక్కు కూడా ఉండాలె
అవును నిజంగా తెలుసా నీక ఎంత టాలెంట్ ఉన్నా కూడా అదృష్టం ఉంటేనే దేంట్లో ఒక దాంట్లో వస్తది ఇగ అంతే తప్ప ఎంత టాలెంట్ ఉన్నా అదృష్టం లేకపోతే అంతే ఇగ మా దాంట్లా అసలు కొందరు కూడా ఆసల మస్త్ అంటే మస్త్ టాలెంట్ ఉంటది వాళ్ళకి రాలే అసలు ఏం లేనోళ్లకు అల్ళకు అళ్ళకి వస్తుంది
అవును నిజంగా బాధ అనిపిస్తది అప్పుడు
నిజంగా మస్తు బాధ అయితది తెలుసా
మ్ ఏమో మల్ల మల్ల పోవాలంటే ఫస్ట్ ఫస్ట్ భయమైతుంది ఏమన్నా చెయ్యాలన్నా గూడా
ఫస్ ఇంటర్వ్యూస్ లో భయపడద్దే ఇంటర్వ్యూ లో ఫస్ త్ భయపడినావ్ అంటే అంతే ఇగ
అదే మనం ఎంత ప్రిపే ట్టైతే అంత భయపడకుండా ఉంటాం మనం అంత తెలుఐగు వాడా చెప్పిన క్వశ్చన్స్ కూడా కొంచెం మనం చూసుండాలి
అవును
మరి ఏం తెల్వకుండా అడ పోయినాం అనుకో నిజంగా అసలు భయం కాదు కదా అసలు రాదు అడ పోయయాక
కొంచెం గట్టిగా ప్రపేర్ కావాలి ఉన్నామ వన్ మంత్ అయినా కూడా మంచి ప్రిపేర్ కావండి మీరు
గ్జామ్ అయిపోతే దరిద్రం ఐపో
ఎగ్జామ్ ఐపోయినాంక దరిద్రం అయిపోతాది అంటావా నువ్వు ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ ఎట్లా ఉంటది తెల్స్ ద ఫెజు ఓపెనింగ్స్ వడే వరకు వెయిట్ చేయాల ఒపెనింగ్స్ వడ్డంక అక్క నువ్వు వళ్ల రావోతే మళ్ళ బాధపడాలె సర్టిఫికెట్ ఎక్స్పైర్ ఐతదని అట్ల బాధ పడాలె అదొక టెన్షన్ ఉంటది
ఓసారి ఏడ్చెయ్ ఎప్పుడుకయితది అది మరి
ఇప్పు నువ్ ఇయ్ మన్ ఊ అంగ మన మనం సెటిల్ గానీకె సిక్స్ మంత్స్ పడుతది తెలుసా
అవునా ఇప్పుడో ఏ పడ్డప్పుడల్లా వచ్చి అటెంప్ట్ అయిపోవడం నయం కదా హాస్టల్ ఉండే కంటే ఒక రోజుకు
ఫస్ట్ కోటివిటీ పోయినమే ఫస్ట్ కోటివిటీ పోయినమన్ ఇప్పుడు రెండు వేల మంది ఉన్నరు నైట్ ఎయిట్ కి అయిపోయింది నైట్ టు సెవెన్ ఎయిట్ కి అయిపోయినయి ఎగ్జామ్స్
అదే ఆ రోజు ఒక్క రోజు ఏడోక్కడు ఉంట అయిపోతది
అట్లని ఇగ మార్నింగ్ ఏ టైం వరకు వస్తా మళ్ళీ ఇక్కడికి నువ్వు మార్నింగ్ అక్కడ సెవెన్ వరకు ఉండాలి
ఆవును
ఊ పెద్ద క్యూ ఉంటది తెలుసా పెద్ద క్యూ ఉంట పెద్దగ ఇగ అందరు నను చూసిన వాళ్ళే
నైట్ వచ్చే అంటే రేపు అనంగనే ఇవాళ వస్తం గ్లయితే ఓకే కదా అట్లా ఉండి మార్నింగ్ ఇంటర్వ్యూ అయిపోంగనే ఆ రోజు ఉన్నా ఎట్లాగో ఆ రోజు ఉ అండీ నీషో
అవును కానీ మీరు ఇంటి పొయటప్పుడే ప్రాబ్లం ఐతది
ఎందుకు అరె ఇంటికి పోయిర్ ఆ రోజు నైట్ అయినా కూడా ఆ రోజు ఉండాలి ఆ రోజు ఉంటాంమంటనం అ ఇంటర్వి రోజు మొత్తం ఒక రోజు మొత్తం వీడేవ్ ఉండి నెక్స్ట్ డే ఎళ్తము అంటున్న ఇంటికి
కానీ నీకు అట్లయితే టూ డేస్ వడతది కదా హ నువ్వు నెక్స్ట్ వొస్ డే నెక్స్ట్ డే అంటే ఈ రోజు ఇంటర్వ్యూ రేపు ఇంటర్వ్యూ అనక ఈ రోజు వస్తవు ఈ రోజు హాస్టల్ ఫి అంటే నువ్వు రేపు సాయంత్రం వరకంటే ఒక రోజు మళ నువ్వు ఏ నెక్స్ట్ డే పోత అంటే దివ్య పక్కది కద నే
ఎందుకే నీ ఇప్పుడు అవును కదా ఒ ఒ నైట్ ఉంటము అల మ నెక్స్ట్ డే కూడా ఉంటము కదా
అది కూడా వడత ఇగా
ఓన్లీ నైట్ నైట్ కి ఎంతయితదో అడగాలి మరి ఏమో పొద్దున్న నుంచి సంతందాగా ఉండట్లే కదా మనం
అట్లా కూడా ఈ ఇస్తార ఇయ్యారో కొందరు కొన్ని హాస్టల్లల ఇయ్యరు కదా
ఒక్క నా ఒక్క దాంట్లో ఒక హాస్టల్లో ఉండాలి ఇంకో హాస్టల్లో ఇంకో రేపు ఉండాలి. ఫెండ్స్ వళ్ల అట్లయితే తక్కో తీసుకుంటడు కదా ఒరేయ్
ఎవడు తీసుకుంటడు ఎవరు తీసుకోరు అట్లా ఏడ తీసుకుంట్రన్టే అది హిస్టరీయే
ఎంతైనా కూడా నెలకంటే తక్కువనే కదా ఒక ఐదు వందలు అయితే కావచ్చు ఐతే
అంతలే అమ్
ఆ నైట్ మొత్తం ఉన్ ఉన్నా కూడా ఏం కాదు లె ఒ నెల మొత్తం ఉండాలంటే ఇగ ఆరు వేలు కట్టాలి ముందే ఈ యేప్ నువ్వే బాదపడతవ్ సెనుగో ఇట్ల ఐంది అరే